ఆ వినిపిస్తుంది ఉమ్ చినమాంత
ఆ పిండి వంటలా
మీకు నచ్చిన వంటలు చెప్పండి
నాకు పిండి వంటలంటే ఇష్టం స్వీట్స్
పిండి వంటల గురించి చెప్పండి
మన పిండి వంటలు అంటే మనకి ఎక్కువ సంక్రాంతికి సకినప్పాలు చేసుకుంటారు
ఏసుకో
సకినప్పలు అంటే ఇష్టం మేము ఫస్టు బియ్యం నై మేము ఫస్ట్ బియ్యం తీసుకొని పాత బియ్యం తీసుకుంటాం అందులో
పాత బియ్యం కాకుండా కొత్త బియ్యం తీసుకోరా
అంతే పాత బియ్యం
ఉమ్
పాత బియ్యం అయితే గరక రాదు అయి అయితే
నైట్ అంత నానబెట్టుకుంటాం ఉమ్ ఎన్ని అవర్స్ నాన పెట్టుకోవాలి
ఎన్ని ఫో ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ సయిపోతది ఇ మేము నైట్ ఒక టెన్ వరకు అట్లా నానబెడతాం మార్నింగ్
ప్చ్ ఆ ఫోర్ ప్యాకెట్లో తీసి ఒక క్లాత్ లో వేసుకుంటాం
మన కాటన్ క్లాత్ లో వేసి నీరు అంతా పోయే వరికి పెట్టుకుంటాం అన్నట్టు
ఆ
తర్వాత
ఓ ఉమ్ మ మనం పిండి మెషిన్ కాటికి తీసుకుపోయి పిండి కొట్టిచ్చుకోవాలే
తడి తడి తడిపోయిన తర్వాత
పడిపోయిన తర్వాత పిండి కొట్టిచ్చుకోవాలి పిండి కొట్టిచ్చుకొని మనం కంపల్సరీ జల్లెడ పట్టు కోవాలి
జల్లెడ పట్టుకుంటే కొంచెం రవ్వ రవ్వ అనేది ఏమన్నా ఉంటే ఉమ్ తీసేసుకుంటే అట్లా అప్పలు మంచిగ వస్తాయి ఆ జల్లెలు పట్టుకున్నాంక మనము
ఇప్పుడు ఒక రెండు కిలోలు తీసుకుంటే కిలో పావు కిలో నువ్వులు పోసుకోవాలి ఆ కొంచెం ఒక కొంచెం హోమ్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి కలపాలి
కలుపుకొని ఒక కాటన్ బెడ్షీట్ పైన సకినప్పాల పోసుకోవాలి పోసుకోవ కొంచెం ఆరిన తర్వాత రెడ్ టోన్ తీసుకొని మనము నూనె పెట్టుకోవాలి ముఖం లో
వేసుకోవాలి అంతే బ్రౌన్ కలర్ వచ్చి మంచిగా కాడిి న్ తర్వాత తీసుకొని ఎలా కరెక్షన్
ఓక్కటేనా
మీకెఎంటి అంత విస్వ మికు గార అంత్త లా ఇష్టంమ్ మ్ ఇది తెలుసు తెలుసు నాకు ప్రాసెస్ అనేది
కోస్
నా మమ్మీ చేస్త అది చెయంగ చూస్తదఅండి
పండుగులఅకు తీసుకు ఉంటారు
ఏమ్ మగు పిండి పట్టించుకోరామంటఅది సేమ్ ఎపిఎపి ఏ పిండి అయిన ఓకే బియ్యప్ పిండితో అర్ సేస్
అవు
పట్టించుకుఉన్న తర్వాత అందులో కారం ఉప్పు
అ
పప్పులు పల్లీలు నువ్వులు
ఆ
కరేపాఆకు
ఆహ్
ఇవ అన్నీ వేసేస్కొని
ఆ ఉల్లిగడ్
డ్డా అన్ని పేస్ట్ కవర్ ని ఏసేస్ కొని కలుపుకోండి కలుపుకుంటే ఒక గంట పగ పెట్టేసుకొని
ఆ
తర్వాత మనము ప్రెసర్ తార ఒతుక్కోవ అచ్చు లేదా చేైతం ఉతుకోవ అచ్చు
ఆ
ఎమ్ బోయిన నువ్వే తెచ్చుకొని కాల్ చేసుకోవడఅమే
ఉహు
ఇది కొంచెం తొందఅరా ఈజీ ప్రాసెస్ లో అయిపోత అది గర్ ల అని ఈ సగ్గ్నఅప్పులు ఏమో కొంచెమ్ ఏ ఐ
అ ఏ ముందు రోజు నాన్ దే
అదే ఈ నైతుల్ నా చేసుకోవచ్చు సుందరా అయిపోతాయ ఎంటి
రా రాలేదఅమ్మ
ఇక మేము కర్రీలు కూడా వేసుకుఉన్నాము
తగద్
ఇది కూడా పంన్చ్చుం ఉంటాయి సరే అయితే మైదాపి మైదాపిండి పెట్టుకున్నాము
ప్పింగ్ మీరు అది చేసుకుఉంటారా కుడ్ క పొడి వేసుకుంటారా లేక పోతే పల్లెపోడియా ఊనూల్ ప మేమ్ మొన్న పల్లెపొడితొనే చేసుకుఉన్నామ్ మీరు కుడుకోత్తది వేసుకుఉన్నారు
అవును ఇగ అంటే పళ్లిలు ఎయిచుకొని ఇలా చప్పిరు ఉషు దాన్ని పట్టుకొని ష్ ఆ అమ్మయి దిప్పుడే ఆయ్ పెట్కొని
మ్ కర్రీస్ ఎక్కువ్ ఉంటఅది చపక్ర వేసుకొని కర్రిల్స్ చికెన్ వేసుకొని అందులో స్ట్రఫింగ్ పెట్టుకొని ఈ నెల
ప్రై చేస్కోవాలి
ఈజీ ప్రాసెస్ తొందర అయిపోతుంది ఇక పిండి మిగిలితే గవలు కూడా వేసుకోవచ్చు మైదా పిండి తోని మేద పిండి గవలు కూడా వేసుకోవచ్చు గవాలు చెక్కు ఉంటే దాన్ని గవల్లా వేసుకొని
ఆయిల్లొ వేసుకొని ఆ ఆనగమ్మ కోడలు వచ్చి చెప్పారని ప్రయాణకం పట్టుకొని
సవ్వలు ఫ్రై అయి చూస్తాంలే టేస్టీ ఉంటాయి
మేము బ్లడ్డు కూడా వేసుకున్నాం
ఆ
లడ్డుూ శనగ పండితోనే బొంది కొట్టుకున్నాము
హ
బాగా కలకముందే తీసినాము తీసి
మెత్తగయ్యక
అనుకంలో వసేస్తుినను చక్కెర అనుకాంలో
హ్మ్
ఏసీసీ
కాదు
లడ్డలు వేసుకున్నాం అది కూడా సింపుల్ ప్రాసెస్ తెల్సురు కావలె
అనుక మట్టతే అట్టవాన ఒకడు
పరిసలు గా అది ఉమ్ ఇంకోటి అరిసె ఇది మన సేమ్ తగిన పర్లేక బియ్యం నానపెట్టుకొని చేసుకోవాలి అవునా కాకపోతే ఏంటంటే ఇక ఆ అనకంగా వాళ్ళు వేశారు కలడు కూడా రాసేసేయ్ కలుపుకోవాలి నూనె అవి చేసుకోవాలి
ఉమ్ నూనె కూడా బాగానే పీలుసుకుంటది
అవును
అరిసెలు చేయ ఐడియా కొంచం తెలిసి ఉండాలి ప్రాక్టీస్ ఉంటేనే చెత్తది కొత్తలో కష్టం
పుల్లలు రావు అవును ఏమన్నా తెలుసా అండి మీకి పిండి వంటలు
ఆ అవును తెలుసుండి మేము అప్పుడప్పుడు
కా కాజాలు చేసుకుంటాం
ఇంకా ఆ కాజాలు ఎట్ల్ ఏతరంటే మన్ మైదా పిండి మైదా పిండి కల్ప్ మంచిగా పత్పిండిలాగా తా ఒక చప్పతి లాగా ఎత్కొని అందని ట్లా పోన్ లాగ్ ఏస్
కడ్ జేసుకో ఇట్లా కాజేచెయ్ పస్ట్ అవి ఇనులో బోలిచుకోవల్
అవి పక్కక్
కి షుగర్ సిరప్ తయార్ ఏసుకొని కాజాల్ పండేతకో ఈ మంచిగా టేస్ట్గా వస్తయ్ ఇంకా వేరేటియ్ ఏమన్నా తయార్ జేచ్చిరా ఇవి ఎడికంటే మేము వా సోన్తప్పుడా తయారు ఏశనం ఆ సారీ మైక్ మైసూర్ పాకు సొంతపుడా ఫెలైంది గానీ మైసూరు పాకకైతే వచ్చి
సోన్ పాప్పుడు ఎందుకు ఫెలైన్నాయ్
ఆ దానికి టెంపరేచర్ కరెక్ట్ లేగా అది ఫెయిల్ అయిపోయ్
నాహా
కష్టమే గావట్ గదా కొంచెం ఫెసడూ కష్టమే మైసూర్ బాగ్ ఏసుడు ఈజీ సేమ్ శెనగ్ పిండిని మనం శెనగ్ పిండి తగినట్టు తీసుకుంటే ఆయిల్ దిసుకొని దానిలో ఒక ఫ్రై ఏశిన్ తర్వాత దాన్ని మనం ఓ బటర్ పేపర్ మీ ఏసుకుంటే తయారైపోత్
ఉహు్ కానీ ఇంగా మెస్ ఎట్ల్ సోన్ పాప్పుడ రాధింట్లా టై మైసూర్ పాక్ అనేది ఇగా మంచ్య
హు ఒకే అండి. థాంక్యూ
ఆ ఒకేస్